హలో
హలో అండి గుడ్ మార్నింగ్ కా బాగున్నారమ్మా
బాగున్నామండి మీర ఉన్నారు
బానే ఉన్నం ఎం చేస్తున్నారు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయిందాం ఆ
ట్టి చేస్తాను
ఉం
చికెన్ కర్రీ వన్ రోటి చికెన్ ఉం
ఆహ
ఇంకా మీరేం చేసారండి టిఫినేం తిన్నారు
మేము అండి ఈయ వైట్ సాస్ పాస్తా చేసి
ఆహా ఎలా చేశారని చెప్పగలరా గా
ఎలా చేశారని చెప్తా రెసిపీ కావాలా మిక్ హలో మైక్రోనిస్ అని బాయిల్ చేసుకోవాలి అందులో మళ్ళీ ఆ గార్లిక్ ని బ గార్లిక్ కిని తరుముకోవాలి సన్నగా క్యారెట్ ఉంటే క్యారెట్ ను కూడా సన్నగా తరుముకోవాలి
ఆ ఇంకా
ఇంకా ఉల్లిగడ్డలు కూడా తరుముకోవాలి మళ్ళీ ఆయిల్ వేసి అందులో అవన్నీ వేయాలి ఇప్పుడు తనము ఉన్నాయి అన్ని
ఇప్పుడు గార్లిక్ ఆనియన్
ఆ
ఇంతేనా అండి
గార్లిక్ ఆనియన్ క్యారెట్ ఇంకా బీన్స్ ఉంటా బట్ట గలీలు ఉంటాయి పచ్చబటానీలు అవి కూడా ఉంటే అవి కూడా వేసుకోవాలండి
అదే ఇప్పుడు బీన్స్ లేకుంటే
అవునండి తీసుకోవచ్చు లే కకుండా ఉంటే అన్ని వెజిటేబుల్గా వేసి మంచిగా ఫ్రై చెయాలి సాా లే ఆ చ చేేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసి అందులో మైదా వేయాలండి మైదా నీళ్ళల్లో కలుపుకొని
ఉమ్మ్
ఉంచుకోవాలి ఒక టీ స్పూన్ అంతా బటర్ లోనే వేయాలి ఆయిల్ వేయద్దు ఇగ ఆయిల్ లేకుంటే కొంచెం కొంచెం బటర్ కొంచెం ఆయిల్ కూడా వేసుుకోవచ్చు
సరే ఇప్పుడు మీరు మైదా చెప్పారు కదా వాటర్ లోనే వేసుకుని కలుపుకోవాలండి
కలుపుకొని అందులో వేయ్యాలి బ్లాక్ పేపర్ ఉంటది కదా అది కూడా బ్లాక్ పెప్పర్ కూడా దంచుకొని దొడ్డు దొడ్డుగా అది కూడా వెేయ్యాలి
ఇప్పుడు మీరు ఫ్రై చేసింది మొత్తం ఫస్ట్ బటర్ లోనే చేసు కోవాలా బటర్ లేకపోతే కొంచెం బటర్ హాఫ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చా
ఏసుకోవచ్చు అది ఎంత ఫ్రై చేసింది తర్వాత మళ్ళీ నీళ్లు పోసివ మైదా పిండి వే ఉంటాం గదా కొంచెం మామూలుగా చిక్కగా వచ్చిన తర్వాత మన మైక్రోన్స్ ఉంటాయి కదా పాస్తా వేసి కలుపుకోవాలి దాంత టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి
ఉ
కాసేపు ఉడకనిచ్చి దించుకోవాలామా పోతదంతే
నది ఇప్పుడే దరికినా అర్జెంట్ కావాలంటే కూడా తొందరగా బోయిలయి ఫ్రై చేస్తే అయిపోతది ఇప్పుడు దానికి బటర్ కంపల్సర రియా అండి
ఉంటే టేస్ట్గా ఉంటది లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవ
అంటే బాగా రుచి బాగా ఇంకా బాగుం
పెరుగుతుంది అన్నట్టు బట్టర్ వేసుకుంటే అలా చెప్ చెప్పడానికి ఈజీగానే ఉంటుంది కానీ చేయడం కొంచెం లేటే అవుతది అంత
ఆ అట్లా కదండి అంటే ఇప్పుడు ఎక్వ దానికి ఇప్పుడు వేరే రెసిపీస్ లో టైం పడుతది కదా ఇప్పు కటింగ్ చేసుకోవాలె అది చేసుకోవాలని టైం పడ్తాది తుంది కానీ ఇప్పుడు వేరే రెసిపీస్ లో మొత్తం అది ఉడకాలి మొత్తం అట్లా టైం పడత
ఉడక పెట్టుకోవాలి కదా బాయిల్ చేసుకోవాలి
ఇప్పుడు సైడ్ లో ఇది బాయిల్ చేసుకుని పెట్టుకుని ఇది కట్ చేసుకుంటే దాని అది బాయిల్ అయిపోంది కదండి
ఉ అదే అందులో మళ్ళీ ఫ్రై చేసినంక చేయ్యాలి
ఉ
ఇంకా మీరేం చేశారన్నారు చికెన్
అవును మిచ్చికేన్ చ చికెన్
క ఏంటండి ఏం చెప్తున్నారు
హలో
వస్తలేదా ఆ వస్తుంది మీకు వినపడట్లేదా
ఆ ఇప్పుడు వస్తుందండి మీ కిచెన్ టిప్స్ కొన్ని చెప్ చెప్పగలరా రాండి
కిచెన్ టిప్స్ ఏం ఇవ్వాలి మీరు చెప్పండి నాకు టిప్స్
నాకు అంత తెలియదండి అందుకోసం కడుగుతున్నాము
కిచెన్ టిప్స్ అంటే దేని కోసం కావాలి మీకు చెప్పండి
ఇప్పుడు బాగా ఇప్పుడైతే ఇప్పుడు మ చేస్తుంటే ఇప్పుడు మరకాల్ పడిపోతాయి కదా అండి కిచెన్ లో పనిచేస్తే ఆయిల్ అది
ఆ బట్టలకా
అవునండి
ఆహా అంటే ఎప్రాన్ వేసుకొని వంట చేసుకోవాలి ఇంకే ఉంటది ఎప్ర తొడుక్కోవాలి మరకలు కావు ఇంకా మీ ఇట్లా మామూలుగా మరక లాంటిది అంటే పసుపు అయితే మామూ లుగా తొందరగా వెళ్ళవు అవి మనకు ఇప్పుడు వేసుకునే సోపు ఉం ఉంటది కదా మనం ఏదైనా వాడుకునేది అంటే బట్టలది కాదు మనం స్నానం చేసే సోప్ ఉంటే అది మామూలుగా పిండక ముందే మీరు ఆ మరక ఉన్నది దగ్గర పెట్టాలండి కొంచెం తడి చేసి పెట్టి కాసేపు పైన తర్వాత దాన్ని బ్రష్ చేత్తే తొందరగా వెళ్ళిపోతాయ్
ఉ
నిమ్మకాయ తోటి కూడా చేసిన గాని ఆయిల్ మరకలు పో తాయ్ ఆయిల్ పడ్డది అనుకో వెంటనే నీళ్ళల్లో ఒక వేయద్దు దాని మీద కొంచెం పాండ్స్ పౌడర్ అనేది దన్న పౌడర్ టల్కమ్ పౌడర్ వేస్తే ఆ ఆయిల్ మరకలు కూడా వెళ్ళి పోతాయి
ఇప్పుడు బ్లాక్నెస్ హెడ్నెస్ ఎలా ఉంటే దానికి ఏమైనా పెట్టడానికి చెప్
ఏం బ్లాక్ నెస్
ఇప్పుడు ఉంటాయి కదా అండి సైడ్ లో నెక్ లో అలా
అ నెక్కులోనా లేదు అమన్ మీకు అయితే మామూలుగా వెళ్ళిపోతాయి కదా సబ్బు పెడతామన్న సోప్ పెట్టేసి ఆ బ్రష్ చేస్తే ఎండిపోతుంది
అదే కాదండి బ్లాక్ న్యూస్ ఇప్పుడు వేస్ నువ్వేమైనా జ్యులరీ వేసుకుంటే బ్లాక్నెస్ అయి
అచ్చ అచ్చ మన నెక్క్ కి బ్లాక్ అయితే అంటున్నారా నేను బట్టలా కనుక్కుంటున్నాను ఉ నె క్క్ బ్లాక్ న్ అంటే మామూలుగా మనం నేటితో కడుగుతూ ఉండాలి చెమట వస్తుంది కదా చెమట వస్తే మామూలుగా అన్నీ ఇలా చే తీసుకుంటూ ఉంటారు నెక్క కంటే ఏంటిదమ్మా బేసన్ ఉన్నా మన శనగపిండి అంటే శనగపిండి ఉన్న పెరుగు వేయాలి అది పెడుతూ ఉండాలి
రోజ్
మా కొర్సం చేసే అది పెట్టి డ్రై చేస్తే టానింగ్ అనేది వెళ్ళిపోతుంది దానితోటి దానికన్నా స్ట్ రెమెడీ ఏం లేదన్నట్టు
ఉ పెరుగును శనగపిండి రెండే
ఉ ఇంకా జాబా మీకు డార్క్ ఉంది అంటే కొంచము తినే సోడా పేస్ట్
ఇప్పుడు మేము ఇడ్లీలో అలా వేస్తాం కదండి అదే షోడ అండి
అవునండి ఆ సోడా పేస్ట్ ఏసి నిమ్మకాయతో మంచిగా రబ్ చేయాలి.
ఆహ దా రోజు ఏరా నీళ్లు గుంటే
ఆ రోజే అంటే రెండు రోజుల ఒక గలా ఒకసారి చెయాలి ఎందుకంటే అది సోడా ఉంటుంది పేస్ట్ కదా
అవుండి దానిలో కోకోనట్ ఆయిల్ వేయచ్చ అండి
ఆహా అందులో కోకోనట్ ఆయిల్ ఏయ్యదు మీరు ఇంకా శనగ పిండి అద్ధి చేస్తారు కదా అందులో వెయాలి.
ఆహా ఇప్పుడు కొంతయి చెప్ కదండి బేకింగ్ సోడా పెట్తే డ్రైనెస్ స్కిన్ బాగా డ్రై అయితు కది అని ధన్యవాద వాడు
అవును
రెస్పెక్ట్ అ
ఏమన్నారు ఏం లేదు మళ్ళీ చెప్పండి.
ఇప్పుడు బె కిన్ సోడా పెడితే డ్రైనెస్ స్కిన్ బాగా డ్రై అయితుంది చెప్తారు కొందరు దానివల్ల గా చెప్తున్నాను
అవునా కొంచెం మామూలుగానే వేయాలి మీరు
పేస్ట్ బేకింగ్స్ సోడ, నిమ్మకాయ వేసి ఉన్న చోటు బాగా పెట్టు కోలనండి
క్కు చెయ్యాలమ్మా చేసి అలా తొందరనే తోడు చేసిన తర్వాత మత్తం మీ మార్చరైజర్ పెట్టుకోవాలి
ఓకే ఎనీ టైమ్ అంటే అది ఎన్నిసేపు పెట్టాలండి దానికి
అంతటీటున్ పోద్దు మనం ఇలా దాని తోటి నిమ్మకాయ తోటి రబ్ చేసుకోవాలి. రబ్ చేసిన తర్వాత చూడ్ చేయాలి. కడిగేసిన తర్వాత మళ మాయిచరైజర్ పెట్టుకోవాలి.
మచ్చి మాట్లాడు మంచి ఇస్తుందిండి మీరు చెప్పారు దానికోసం ధన్యవాదాలు అండి. తైమ్ అండి మీక్కుడా